ఆ హలో హలో హలో వినిపించట్లేదు హలో
హలో వినిపిస్తుందా
హలో అ హలో
వినిపిస్తుందా ఇప్పుడు
హలో
హలో
ఆ చోపు
పక్కనుంచి సౌండ్ పాప ఏడుపు
ఓ అదే మా అన్నయ్యల ఇంటికొచ్చాం
మంగళగిర
కాదు ఏంది మా లక్కోల్ల ఇంటికి వచ్చానే చెప్పలేదా నీకూ ఫ్రీ లాన్సింగ్ చేత్తున్నాననీ. నువ్వెక్కడా నువ్వెప్పుడు పడుకునే వుంటున్నావు గదా ఫ్రీలాన్సింగ్ చేత్ నేను
ఏం ఫ్రీ లాన్సింగూ
రైవంసన్ సాఫ్ట్ సోల్ లా కంపెనీలానే
హ్ము
అంటే చూడమ అంటే రిక్రూటింగ్ ఏ రిక్రూటింగ్ ఐడియా ఉందా.
నాక్ తెలియదూ
తెలీదా నువ్వు నాటకాలు ఆడకు మళ్ళీ జాబ్ ఉంటే రిక్రూటర్స్ హైర్ చేసుకుంటారా. మళ్ళీ ఆన్ బోర్డ్ చేసే అంతా ఆ ప్రాసెసు
వర్క్ ఫ్రమ్ హోమా
ఆ కానీ ఇది కాదు ప్చ్ అంటే ఏంటి ఇండియాక్ కాదు. సౌత్ ఆఫ్రికాకి లింక్డిన్ లో లింక్డిన్ లోకి ఎళ్ళాలే ఎళ్ళీ కనెక్షన్స్ నీ ఇవ్వాలి. సౌత్ ఆఫ్రికాలో ఉన్నోళ్ళకి ఇచ్చీ కే జా హైరింగ్ అని చెప్పి గుడ్ మార్నింగ్ హైరింగ్ స ఆ సీనియర్ డాటా డాటా అనలిస్టు సౌత్ ఆఫ్రికా లొకేషను అర్ యుూ కరెంట్లీ ఇన్ ది జాబ్ మార్కెట్ అని చెప్పి ఆడ్ నోటేసి కనెక్ట్ క్షన్ ఇవ్వాలి ఇచ్చిన్ తర్వాత వాళ్ళు ఆక్సెప్ట్ చేశి జేడి షేర్ చేయమని చెప్తారు. తెలిదా నీకు ఇదీ మనల్ని మరి ఎలా మనం ఎలా మనల్ని వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారో సేమ్ మనం కూడా. అంతే
ఓకే ఎంతా పా
కాని ఎన్ అదా తెలీదే జస్ట్ ఖాళీగా ఉన్నానని చెప్పీ చేత్తున్నాను ఎందుకు ఖాళీగా ఉండాలని. ఇవీ ఇప్పుడే ఉంటే జూన్ సెవెంత్నా స్టార్ట్ చేశా ఎక్కడా మనం మాట్లాడుకుందే లేదు.
అ
నువ్వు అలా స్టాటిల్స్ పెడుతుంటే నువ్వు పడుకుంటున్నావు అని చెప్ప్ ప్పి చెయట్లేదు.
ఏంటీ
ఊ
అర్థం
విన్ వినిపిస్తుందా నీ వాయిసు ఎక్కడో వినపడుతుందే.
స్తోందీ
ఊ అదనమాటా ఇదివరకు నేను చేశానని చెప్పా కదే.
లేదూ ఐటీ రిక్రూటర్ గా అన్
ఆ అది ఇది ఒకటే ఊ అది ఏంటంటే అది యూఎస్సు యూఎస్ కాబట్టీ నైట్ లు ఉండవు కదా మార్నింగ్. ఊ అంటే నైట్ కదా?
అవును
ఉమ్
ఓకే
ఉమ్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండూ ఉంటాయ్, డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండి యా పీపుల్లే హైర్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ అంటే మొత్తం ఇది ఇంటర్నేషనల్
అంటే ఎలా జాబ్ ఎలా వచ్చింది?
ఏమే చెప్తాను చూడవే, సింపుల్ నీకెలా నిక్కుతే నిమిషంలో చెప్పేస్తా ఏమీ లేదే ఇప్పుడు పీజియా ఉంది పూజ ఒమేగాలో జాయిన్ అవ్వాలంటే పూజ ఆల్రెడీ ఒక జ జేడిన్ష్ చూసి వచ్చింది అంతేనా అలాగ రిక్రూటర్స్ నిన్ను అప్రోచ్ అవుతారు నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే అది లింక్డిన్ లో ప్రొఫైల్ గనక ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జాబ్ ఐడి
ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు ఇప్పుడు నౌకరి నుంచి కాల్స్ ఎలా వస్తు
అది యస్ యస్ కనిపెట్టేసవ్ అదే అప్పుడు నువ్వు సూటబుల్ అయితే నీ దగ్గర్నుంచి రెజ్యూమ్ వాళ్ళ పనే అది వాళ్ళు ఇన్ని చేసామని సబ్మిట్ చేయ్యాలి ఎవరికి వాళ్ళ పైన మేనేజర్ కి పూజిత గంపా అని నేను సబ్మిట్ చేశాను నిన్ను ఇంటర్వ్యూ అయ్యి నువ్వు ఆడం బర్డ్ అయ్యెంత వరకు తండ్రి పూజి ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూ అయ్యి అంత బాగా చెప్పేసావంటే ఇంకా ఆమి పర్ఫార్మెన్స్ బాగున్నట్టు అన్నవ విక్రూటర్ది కానీ డొమెస్టిక్ ఈజీ అంటా మా వదిన్ చెప్పింద్ నాకు ఇండియాలో ఈజీ అంత కానిల ఇండియాలో ఒక పోస్టికి ఒక పది పది రెజూమ్ళలో ఉంచుకోవాలంట ఎందుకంటే ఎక్స్ పీరియన్స్ క్యాండేట్ ఇండియాలో ట్రస్ట్ కన్నా జీతం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదే ఒకవేళ అంటే పుల్ డే పూజితాకి ఇక్కడా ట్వంటీ ఫైవ్ ద వస్తే అక్కడ థర్టీ ఫైవ్ ఇస్తే నువ్వు అక్కడికి వెళ్తావ్ అలాగ ఇంటర్నేషనల్ ప్చ్ కొంచెం ట్రస్ట్ వర్తీగా ఉంటారంట ప్చ్ మనం ఇక మాట ఇచ్చాం కదా అని కొంతమంది అందరూ కాదు కొంతమంది
ఇదేదో బానే ఉంది వచ్చే నా
అ అనిపిస్తుదయే అంతే తెలీద నీకు అంతకు ముందు తెలుసు నాకు కానీ ఆఫీస్ లో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటది ఎందుకంటే మన పక్కనోడు అదే రోల్ మీద మంచి మంచి క్యాండేట్లును సబ్మిట్ చేసాం అనుకో చేసాడనుకో మన మీద ప్రెజర్ ఎక్కువ ఐపోత్ తిది అసలు ఎవ్వరూ హెల్ప్ చేయ్యరు రిక్రూటింగ్ లో కుల్లు మొహల్ అందరూ ఉమ్ ఎన్నింటికి ఆఫీస్ ఐదున్నరకా
దాపు నాలుగు ఇంటికి వచ్చిద్ది బై టా కాఫీ దెబ్బాడి కూర్చుంటాం టైం అయ్యే వరకు
త్వరగెల్లిపో అంటె త్వరగా తీస్కెళ్లిపోతున్నాడా రోజు
ఆ ఫోర్ కి వచ్చిద్ది ఫైవ్ థర్టీ కంటే ట్రాఫిక్ ఏం లేదనుకో ఒక్కోసారి ఫోర్ థర్టీకి వచ్చేస్త ట్రాఫిక్ ఏమన్నా అంటే ఫోర్ ఫార్టీ, ఫోర్ ఫిఫ్టీ అయితది
ఉమ్ నీతీసుకుంది నాయి తీసుకుంది నాయొక్క మూడు సెట్లు నీయొక మూడు సెట్లు ఏం చాత్తుందో అర్థం గాట్ల
అంటే ఫంక్షన్ ఒక రోజే గదా
ఒక్క రోజనే అది ఎస్కుంది లంగా వోని బ్లూ కలర్ సెట్ అవుతయాసలా ఆళ్లక్కది చూసా నేను
అవును నేను జూసా తెలుసు
అసల్ దాని మీదకీ గోల్డ్ కలర్ది అసలు సెట్ అవ్వదు నీయ్యి సెట్ట్ అవ్వవు నాయి సెట్ దీస్కున్న గూడ దొరికిపోతది తెలుసా పిచ్చేయని
నాకేంటంటే హాఫ్ సారీ వేసుకుందామన్ ఇయర్ రింగ్స్ హెవీ గ పెట్ మెడలో స్మాల్ చైన్ వేసుకుంటే చాలు
చాలు
మామూలు మనం డైలీ వేర్ వేసుకుంటాం చూడు చైన్
ఉమ్
ఉంటే చాలు
అవును అయిన నువ్ కూడా ఇద్ ది వరకు ఏసుకునేదాన్నే గని ఈ మధ్యన బాగా తగ్గిచ్చేసా హెవీ ఎయ్యట్ల అస్లా కదా
నేను మారిపోయా
మారిపోయవు ఇదివరకేసేదానివి అసలిప్పుడసలు ఎంత మినిమల్ గా ఉంటే అంత అన్నా
బీ టెక్ థర్డ్ ఇయరో ఫోర్త్ ఇయర్ నుంచి ఆపేసా
మినిమల్గ ఉంటేనే బావుంటావే బాబు దానికి ఎన్నిసార్లు చెప్పినా అర్ధంగాద్ అది ఫౌండేషన్ కూడ ఎసెత్తాంది ఈ మధ్యన
అవునా
ఏయకూడదలాగా
ఎయ్ కూడదు స్కిన్ పాడైపోద్ది
పాడైపోద్ది నువ్వు నువ్వెంత టోల్లనైనా గమనించు ఇలా క్రాక్ రాగ వచ్చద్ది చర్మం నువ్ చూసావా
క్రాక్స్ లాగ వచ్చేస్తది మళ్ళెంటంటే అది నార్మల్ డైలి గూడ
డైలీ కాదు అసలు ఇవి డైరెక్ట్ ఫ ఇది ఫౌండేషన్ డైరెక్ట్ ఎస్తద్ ఉంది దాని మీద ప్రైమర్ రాసుకొని మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఎయాలి
అవునా అసలు మెయిన్ సన్ స్క్రీన్ వాడితే చాలా అసలు చాలా బెటరు
సన్ స్క్రీన్కి తెల్లగా కూడ అవుతామంట ఎఫిస్ ఎతి సాఫ్ట్ అని చెప్ ప్పి అదేదో చెప్పింది నాకు స్పందన చాల బావుందని
దానికన్నా రీజనల్ బెండ్ ఒకటి బావుంది
ఏమే నువ్వు ఇది తీసుకున్నావు కదా ఆ మాలికులు ఎలా ఉంది
అది బాగుంది నాకు అనిపిచింది బాగుందని
మీ రీజనబుల్ ప్రైస్ తెలుసా నేను రి నువ్ ఇప్పుడు చె ప్తావు చూడు సెకండ్ది విమానాల్లో ఏదో అవును చాలా ఎక్స్పెన్సివే నా దగ్గర ఉందది ఎక్కడా నేను అది కొ నేను అనుకున్న తర్వాత ఏమో జాబ్కి ఎళ్ళడం మానేశా అసలు రాసే రాసుకోట్లా
ప్లెజెంట్ అండ్ రీజనల్ రం స్టార్ట్ చేయల అంత ఎక్స్పెన్సివ్‌ది ఎలా వాడాలా అని అలా అట్టి పెట్టుంచా
ఆ మాన్సరైజేషన్ రాసుకోవాలి మాన్స్ రైజర్ గానీ సన్ స్క్రీన్ గానీ
ఉదయ అయితే డైలీ క్రీమ్ ఉంటది అనమాట క్రీమ్ రాస్తుద్ది దానిమీద పౌడర్ రాస్తుద్ది
దొరికిద్దా ఇలాంటిది అంటుంది ఉమ్మ్
అది రాసేసి దాన్ పౌడర్ కొట్టిద్ది నార్మల్గా నేను కరేజన్ పౌడర్ కూడా రాయను తెలుసా స్నానం చేసి స్టిక్కర్ ఒకటే పెడతా అంతే
నేను రాయను అది రాసిద్ది నేను చూసా మొన్న ఎళ్ళినప్పుడు జాబ్ మేలాకి తీసుకెళ్తున్నప్పుడు వికో టర్మరిక్లా ఉంది నేను వీకో టర్మరిక్ వాడి దీనిలానే ఉంటది
గంధం కలర్ టైపులో
వికో టర్మరిక్ కూడా దీనిలాగే ఉంటది నువ్వు కొనుక్కో అని చెప్పా సరేలేవే అంటుంది చూసావే నువ్వు ఆ క్రీము
చూసా నేను
రెడ్ కలర్ది ఎక్కడ దొరికిందో మరి
రెడ్ అండ్ ఎల్లోలో ఉంటది
ఉమ్మ్ వీకొకొ ఏ వీకో టర్మరిక్ కూడా అలాగే ఉంటది ఎల్లో కలర్లో చాలా ఫేమస్ చూశావా నువ్వు
చూశానే తెలుసు
ఉమ్మ్ అప్పుడప్పుడు నేను రాసుకునేదాన్ని మా పెద్దమ్మ వాడితే
నేను ఎప్పుడు రాయల
ఉమ్మ్ తన్నప్పడే మ్మ్ సీరమ్లు ఏమన్నా వాడట్లేదా
నేను అసలు ఏం వాడను జస్ట్ అది కూడా మాలిక్యలర్ సన్ స్క్రీన్ ఒ ఇప్పుడు రెండు కొన్నా అనమాట రెండు వచ్చినాయ్ అదే వాడత అదయిపోయినాక మళ్ళీ ఇంకో ఆర్డర్ పెట్టుకోవాలి
ఉమ్మ్
రీజనల్ మన్ చూపిస్తే తీసుకొచ్చే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను వాడుకుంటాను అంటుడు పవన్ గా
ఉమ్మ్ ఏం కూర ఈరోజు
కూరేమో తెలిదు మార్నింగ్ పులిహార చేసారు పులిహార చేస్తే తిందామని ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చా పైకి ఇంకా తినబుద్ధి కాక తిన్లా అలాగా ప్లేట్ పెట్టేసి ఉంచాను ఇంకా అదే లేసిన తర్వాత తిన్నాం
మరి ఈ రోజు ఎం తినలేదా
అ
రోజేం తినలేదా
ఉదయం తింల తిందామని ప్లేట్ లో పెట్టుకొచ్చుకున్నా కొంచెం తిన్నా అని మార్నింగ్ ఇంకా తగ్గి తగ్గిపోయింది గా తిండం
ఊ
లైట్ గా అనిపిచ్చి ఇగ తినబుద్ధి కాల సర్లే అని చెప్పి అది ప్లేట్ మీద ప్లేట్ పెట్టేసి
ఊ
లేచిన తర్వాత అదే తిన్న
ఊ
ఇంకేంటి
ఇంకేముంటయ్ నాకు రాత్రి పొద్దున్న లాగౌట్ అయక పడుకుంటాం కదా పడుకునేటప్పుడు అన్ని ఆలోచిస్తాం కదా అలా ఆలోచించినప్పుడు యూపిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి చూడు
అక్కడికి ఎళ్లిపోవాలనిపించిందా
ఆ ఎగ్జామ్స్ రీల్సే వస్తుంది తెల్సా బాగా
అవునా
ఆ చాలా టఫ్ కానీ ఎగ్జామ్ క్లియర్ అయితది
ఊ
నాకేమనిపిస్తుందంటే ఇంట్లో చెప్ అదే ఒక వన్ ఇయర్